అ
ఆ చెప్పండి
వినిపిస్తుందా అండి
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి, ఇందకిల కొంచెం డిస్టర్బెన్స్ ఉండే కాల్స్ పనిలో ఉన్న అంట్లో కడుగుతున్నా అందుకే సౌండ్ లో
ఆండి ఉమ్ ఆ రెడి తిన్నారా
తిన్నా తిన్నా మీరు తిన్నారా
అన్నారని నేనా తిన్నానండి ఆ పని ఏమన్నాంద
లేదు లేదండి ఇప్పుడే పనంతా అయిపోయింది
అవునా అ మీ ఇష్ట నేను ఇట్లా అదే అడగబోతున్నాని మీకు ఇష్టమైనది ఏంటిదని నా
బెండకాయ చికెనా ఆఫ్ కోర్స్ నాన్ వెజ్ ఎక్కువ మందికి ఇష్టం ఉంటది
అవు చికెన్ అంటే బాగా ఇష్టం నాకు మా నాయనా చేపలైైన అంతే నచ్చదు కాగాని ఏది ఏసిన అట్లా అది బార ఇష్టం అన్నమాట
ఆ నాకు ఎక్కువ వెజ్ అంటే ఇష్టం. నాన్ వెజ్ అంత ఇష్టం ఉండదు. అది కూడా బెండకాయ కూర అంటే ఇంకా ఇష్ట
అవునా ఇవాళ ఉదయమే మా భర్త ఆ ఏం కూరని ను్వు అది వంండనే పోన్నడం మదనా నాకొకేకువ వండర ఆగద్ తవ పన్నళ తంతరగా ఇక్కడ పదాలకు రికార్డులో చేసిన పదానికి తేడా ఉంది. ఆ అమే తింటరిగా తినాలి గదా
ఆ తప్పదు కదా భార్య కాకపోతే అ ఎవరు చేసిందండి ఎవరు వండిని తింటారు.
మనందేసిబి నల్గు ఉంటయి
అవునవును ఇంకండి
ప్రజల్లో ఎక్కడనా జాతరకి వెళ్లారా అండి.
లేనండి అప్పుడైతే ఎక్కడ ఆహా లేదు వెళ్ళలేదు. నేను వెళ్ళింది ఆహా లేదు న వెళ్ళను లాస్ట్ జాతర అయితే. పెద్ద మంతుల జాతర పెద్ద లింగ మంతుల జాతర అని. అంటే సూర్యాపేట సైడ్ చేస్తారు అక్కడ వెళ్ళాను.
అవునా ఏంటిదండి అక్కడ ప్ర ప్రత్యేక రాత్ర కుం
జ అ లింగవంతుల స్వామి జాతరని చేస్తారు. సరేండి
ఏ దేవుడు ఉంటుందండి అక్కడ
ఇక లింగమంతులు స్వామి పేర అది దేవుడ పేరు
దేవురు పేరయాదా అంటే విన్నాను నాకు తెలియదు. అ అడుకుతుంద
ఆహా దేవుడు పేరు అదండి. ఆ స్వామికి జాతర చేస్తారు. పెద్ద జాతర చిన్న జాతర రెండు చేస్తారు. టూ డేస్ గ్యాప్ లోని రెండు చేస్తారు పెద్ద జాతర. అ లాగాబడతారు నైట్ అంతా జరుగుతుంది. ఈ రోజు మార్నింగ్ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ జరుగుతూనే ఉంటుది వెళ్ళొచ్చాము బాగుంటది చాలా బాగుంటది ఆ ఓకే అండి
అవునా అంటే అక్కడ ఏమన్నా మొక్కులున్న తీసుకుంటారా. అండి గొరలను గయడం కోళ్ళను కోయడం లాంటిది. జంతుబలి కోరికలు నెరవేడతాయ అని ఉంటాయి. కదా కొందరు నమ్మకాలం
హ
అదే నేను చాలా మంది అంటుంటే విన్నాను లింగమంత పతుల జాతర అని కానీ ఇప్పుడు తెలియదండి మా అటుగా కదా మా దగ్గర ఉండదు అం మా దగ్గర ఇటు వెములాడ సమ్మక్క సర తీర్థను తిరుపతి ఇలా వెళ్తారు అంతే
మే అది ఐదు సంవత్సరాలకు ఆ లేదండి ఐదు సంవత్రాల ఒకసారి వస్తుదో మూడు సంవత్రలు హాస్టల్సారి వస్తుందా అన్నారండి. అ సూర్యాపేటలో మ హాస్టల్ లో అక్కడ ఉంటాము. అక్కడ జరుగుతుది కదా మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు వస్తుంది అన్నారు మేము ఉన్నప్పుడు వచ్చింది ఇంకా వెళ్ళొచ్చాము
అవునా ఆహా అందరు హామ్ కుటుంబస్
పెద్ద జాతర లేదండి మీ హాస్ట లో మేము మా ఫ్రెండ్స్ మా స్నేహితుల ఎలాము
ఆహా మీ మీ మదు స్నేహతుల వరకు ఎలార ఒకే ఓకె మంచి గా జరుప్ మంచిగా అనిపించిందా అండి సంతోషంగా ఏమన్నా కోనుక్కున్నారా జాతరలో
ఆ అసలండి ఎంత మంది జనం ఉన్నారంటే అమ్మో నడవలేక నడవలేక అసలు బాధయింది చాలా మంది జనము ఆ రోజే అప్పుడుొక ఏం ఆ జోనో అంటే మూడు సంవత్సరకు అయిత్ సంవత్సరకి ఒకసారి వస్తుదంట ఆ రోజు ఎమ్మెల్యే కవిత కూడా వచ్చింది అసలు ఫుల్ జనం అండి అసలు ఏమన్నా తాగుదామన్నా టే కిందనే ఉన్నాయి అన్ని ఇదేమో కొండ గోట్ గుట్ట మీద ఉంటది పై కెళ్ళే సరికి ఏమి లేవ్వు అసలు జనంలో చెమట్లా గా రి పోయి చాలా ఇబ్బంది పడ్డం
ఈ ఎండలు ఎట్లున్నాయండి ఈ ఈ ఎండల ఎండలకు ఇంకా బత్కలెము ఇట్లా ఉంటె ఉమ్
జనం అసలు తోసుకోవడం ఎంత
ఉహ్మ్ ఆ ఇంతగనం జనం ఉన్నారంటే చాలా ప్రత్యేకమైన జాతరనే అది
ఆ అదే అండి మూడు సంవత్సరల కో ఐదు సంవత్సరల కో ఒకసారి వస్తుంది కదా ఇంక వదిలి పెట్టుకోరు ఎవరు మేము మాములుగా నడవడానికి ఇబ్బంది పెడితే వాళ్ళు తల మీద అది కుండలు ఉంటాయి కదా పొ పొంగల్ పొంగిస్తారు ఆ కుండల్ని ఆ బోనం లాగ్ గా జం తుల్ని పట్టుకుని ఆ లైన్ల లా ఎట్ల నుంచున్నారో ఏమో అమ్మో ఎంత ఇబ్బంది పడు ఉంటారో
ఊహ్మ హ్ హ ఇగ మొక్కులు అన్నపుడు తీర్చుకోడానికి మొకులు. అన్నప్పుడు తీర్చుకోటానికి మొకులున్నప్పుడు తీర్చుకోడానికి ఎన్ని ఇబ్బందులయినా. వాడ్ వెళ్తారు ఒక్క రోజే కదా అని అనుకుంటారు. ఈ ఒక రోజే కదా ఎప్పటికుంటదా అన్ అంటారు ఉమ్
మళ్ళా ఒక్క రోజు దాడితే మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు వస్తాయి. ఆ వెళ్ళామండి మన శివరాత్రికి కెళ్ళామ. శివరాత్రికి అక్కడే జాతర
ఆహా అంటే ఇప్పుడు ఈ లింగమతుల స్వామి జాతర సాగు సంసరం సంవత్సరం చేయరాండి మూడు సంవత్సరాలకు ఒకసారి.
చే ఆ చేస్తారంట. ఆహా అంటే మూడో ఐదోని నాకు కరెక్ట్ గుర్తు లేదు కగాని మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి. చేస్ స్తారండ
మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తారా అంటే సమ్మక్క సారక తీర్థాలు అయితే రెండు సంవత్సరాల కో సారి ఎమ్లవాడయి ఎప్పడుకుంటది
అవును ఏమురువాడా మేము మొన్న శివరాత్ ఇక్కకి వెళ్ళాం వేములవాడ అంటే మేము సేవ చేస్తాం అన్నట్టు. అక్కడ సేవ వాళ్ళు ఉంటారు కదా వరి నుంచి చీరలు కట్టుకొని.
ఆహా అన్న విజయనినికిలరా
అట్లా సేవ చేయడానికి వెళ్ళాము రోజు ఈ రోజు మార్నింగ్ వెళ్ళి నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చాము ఆ రోజు నైట్ అంతా అక్కడే
ఆహో అక్కడే పడుకునే ఉంటారా అండి జాగరమైన
ఇంకా రోజు నైట్ పండుకోలేదండి జాగారం కదా రోజు నైట్
ఆ ఇ అక్కడ ఎక్కడ మీరు అనేది వేములవాడనా హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో హలో హలో హలో హలో